హలో
హలో
ఆ ఏంద మా మధ్యాహ్నం అదే ఆ
ఆ
అది పేరు అంతేలే
ఏర నీ పేరు పెట్టుకోలేదేమి
ఊహు
హు తిండువా
కాదు మధ్యాహ్నం మీద మెసేజ్ చేసినావా మేము ల్యాబ్ లో ఉన్నాం ఫోన్లు చూస్తే వాళ్లు తీసుకుంటారు అందుకే నేను నెట్ ఆఫ్ చేసా
నేను ఊరికే అయిపోతు నేను మిసేజ్ చెయ్యలే
అంటే అదే ఏం చేసినావని
ఏం ఇ ఎలవరం పోయింట ను రిప్లలేయన్నా
మళ్ళీ ఎంతో చేసి డిలీట్ డ చేసినావు కదరా
ఏం లే లే ఊరికే పెట్టిన నువ్వు మొబైల్ ఇక్క రనే పెట్టి నిను గోరింటాపెడతా గోరెంట్లు పోంటి హలో
మొన్న అచ్చుండొచ్చు గదా మొన్న అచ్చుండొచ్చు గాదా మేము ఇంట్లో ఉంటానమ్ అప్పుడు
నువ్వేమన్న రమ్మాటవ చెప్ప వచ్చింద
అబ్బా నోరు ముసుకో ఆ నేను అట్లా పిలిస్తా కదా నందిని ఏమంటుంది ఇంటికి పిలిచిమే అంటే మనకి ఇప్పుడు బాలేదు ఇప్పుడు పిలిచి ఎట్లా వస్తారు రంటడి
ఆ నూర రమంటే అంటే వచ్చిందా నిజంగానే వచ్చింది నూవ్ రమంటే అ పోండి ఇప్పుడుల రమ్మంట పోదామని నువ్వు పీల్చలేదు నేను రాలేదు
నువ్వ రావని తెలిసే పిలచలే మా అమ్మ కి కూడాడి అడిగా వానికి వానికి బాగుందా అని బాగుంది మా ఇప్పుడు తగ్గిఇది పోయిందంట అని చెప్తు
నువ్వు రమ్ మీరు రమ్మని అంటే వచ్చింది ఊరికి
నేను ఎన్నిసార్లు చెప్పిన తెలుసా వాడికి బాగాలేదు వాడినే పిలిచలే నువ్వు పిలిచి పిలిచి అంటుందా బాబా
ఆ
నిజంగా నేను అనుకుంటే మనసులో కూడా మొన్నే పదాము అనుకోని యారుళ మా ఊర్లో కుంకొ బక సిగ్గేసింది.
ఆ ఇప్పుడేం బాగా అయిపోయింద అన్నవే మళ్ళీ అట్లే నడుస్తావా,
నడిచేది కొంచెం కుంటుగానే నడతన నొప్పి మోకాంల ఇంకా
ఉహు
అట్ నడుచుపో త అంటారు వాళ్ళ అట్ నడిచాకట్లా నొపుంది ఇంకా
మరి అట్లా అలవాటు అయిపోతుందేమో అని వాళ్ళు చెప్పింటారు,
ఆ వాళ్ళైతే చెప్పినారు అట్లా అలవాటు అయిపోతుంది, నువ్వు అట్లా నడిచేయోదు, అని దానిపైనే స్టాండ్ మీద నడువు న్న బయటకి పోవాలంటే మామూలుగా నడుచుకొని పోతాన్న,
పగలు పడకుండా స్టాండ్ నడుచు మళ్ళీ అట్లా అయిపోతే కష్టం అయిపోతుంది. కదా
ఆ అదేమ మామ ఇగా సంగ్రామంల్ళ పిన్ చిన్నయన్ కొడుకు, ఆయపుకి ఇట్ల కాలు ఇరిగింటే ఆయన స్టాండ్ కూడా పడుకోకుంట నాడిచినాడంట ఆయన ఆయన ఆవిడ వొచ్చి చెప్తానడు స్టాండ్ మీద నడిచి లేరు నేను అట్లే నడిచినాను స్ట్రైట్ గా నడుస్తూ ఏం కాదుగాని అంట నోప్ యాటున్నది మామ అంటే మాములు నొప్పి అన అప్పుడే
ఉహు అవనీ పట్టించి మా కష్ నువ్వు ఊరికే నడిస్తు స్టాండ్ పనే ఇప్పుడు నడిస్తే మళ్ళీ బాగాయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు అ నెల్ల రెండు నెలలు అంతే కదా నువు వధ శైలి పడకపోతే ఇంకా దీవితంతో అట్లా ఉండిపోతుంది.
నేను అందుకే నెమో స్టాండ్ మీదనే నడుస్తున్న
ఉ
మైమలు కుట్టి ఇస్తారు స్టాండ్ తీసేయాలి నేను తీసేయాలి స్టాండ్ మీదె నడుస్థానా,
ఆ ఏమైతుంది రెండు నెలలు పోతే పయా
కొంచెం కొంచము తూకు పెట్టిస్తాను, కాళ్ళ మీద
ఊ
హుమ్ ఇంకా ఏంది పోయినవా కాలేజీ కి
పోయింటిరా అటెండెన్స్ లేదు నాకు అందుకే వచ్చేసిన,
ఆ ఏమిందింటి మధ్యాహ్నం
చపాతీ ను ఎగ్ కర్రీ
ఆ ఇంకేంమల్ల నేను అవిడ గోరంట్ల పోయి వచ్చేసిన తర్వాత తన కోసం ఇప్పుడు లేచిన నువ్వు ఫోన్ చేసినవని లేచిన పోయింది పనుంటే
మీ పాప ది ఎ ఊరు మీ ఊరేనా
ఆ మా ఊరే
ఉహు
రమ్మనంటే పోయింది.
ఆపాప
హుమ్
ఆపాప ఎందుకు గోరంట్లకి పోయింది
ఎగ్జామ్స్
టెన్త్ క్లాసా
ఆ
హ హ హ హ
టెన్త్ క్లాస్ ఇప్పుడు
హా అప్పుడే ఫోన్ వాడుతుందా
ఫోనుంటది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా తెలిసిపోయింది తెలియదు కదా నీకి
ఉహు
నిన్న పడీనోడు ఇందగున్ను అడ్మిట్ ఐవాచిండు కాదైంటికే
హ్మ్
అసల్ నైట్ లో వచ్చేసింది ఇంటి దాక
చూసేదానిక
హ
హ
వచ్చేసింది వాళ్ళ ముందుగానే నా మీద కొంచెం డౌట్ గా ఉంటారు ఇంకా పాప ఎనకీడితి వచ్చేసింది
అహా
ఒక మొబైల్ ఇయరు ఎం ఇయరు మల్లా పాప ఆ పాప ఫ్రెండ్స్ తో చెప్తుంది అయినా నేను చెప్పుకోకుండా నేను పోతాంటాను
అహ
పాపం బాగా కొట్టినారంట ఆల్లింట్లో అప్పుడు హ్మ్మ్
హుమ్
అల్లింట్లో అంత తెలిసిపోయింది మా ఊరుకఊ మా ఊరందరికి తెలిసిపోయింది
అదే వాళ్ళూరందరికీ తెలుసు నందికీ మళ్ళీ వాడు మాత్రం ఎవరికి చెప్పొద్దు అని అంటడు కదమే
అంటే తెలుసు ఊర్లో అందరికి మళ్ళా మాట్లాడతన్నానని తెలిదు కదా
ఆహ
అట్లా
వాళ్ళు యా కాస్ట్
మనోళ్లే
ఆహ
హలో
ఆ వినిపిస్థాందిరా
మన ఊర్లో ఈ మా ఊర్లో అన్నీ ఒకటే క్యాస్ట్ ఉన్నాయి మన క్యాస్ట్ ఉండేది వేరేఊ ఆ ఊర్లో ఉన్నాయి ఇంకొకటి ఆ
అదే సపరేట్ సపరేటు ఊర్లు ఉన్నాయి
ఆ మా ఊర్లో అంతా ఒకటే క్యాస్ట్
హమ్
కే నిమ్ల
ఏం తిన్నావు మధ్యాహ్నం ఏం చెప్పారు పాప
ఏం చెప్పలా నేనే కొంచెం ధైర్యం చెప్తే నాకు ధైర్యం చెప్తుంది ఆమె
హు
నువ్వు భయపడొద్దు ఇంట్లో ఉండు ఇంట్లో బాగా మేనేజ్ చేసుకో ఉండిపోతావు అని చెప్తే నేను ఉంటను కానీ ఫస్ట్ నువ్వు భయపడకుండా ఉండు నేను భయపడతానులే అవ్వ గురించి ఏంటి కన్నా అందుకే నువ్వు ఫస్ట్ భయపడతావో
ఆ
అని నన్ను అంటుంది సరే సరే అని చెప్పి మాటాడేసి
బానే రాస్తాంది అంటనా ఎగ్జామ్
ఏమో మ్యాసు కొంచెం అటు ఇటు అయ్యిందంట ఈరోజు
మ్యాథ్స్ ఆ ఈ రోజు హిందీ ఏమో కదా
ఆ
హిందీ కదా
లేదు మే మ్మొన్న పోస్ట్ పోన్ అయ్యింది కదా అది అది రెండో తేదీ నంట
మ్యాథ్స్ తల పాస్ అయిపోతుందా పాస్ అయితే సాలు మార్కులు ఏం ఒద్దు
పాస్ అయితే సాలా ఫస్ట్ కాలేజ్ వెళ్ళిపోతే బైటి
టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినావా రా
నేను పాస్ ఔ రాసినాను టెన్త్ అయిపోతే ఊరికే అయిపోయినాను అంతే
ఎందుకు చదువుకోలే
ఏంట్లే ఇంగ మా మామ్మ అమ్మతో పనికి పోతా అంటే ఊరికా ఐపోతి
ఇవాళ మగ్గం నేర్చుకోనిపోతే సంవత్సరము చదిమిన్
హ్మ్
నేను చదువు ఒక్కటీ కూడా చదివలే అమ్మా అయినా పాస్ అయితన్నాను
చేస్తార్ కొంతమంది కొంతమంది పాస్
ఆ
కొంతమంది పాస్ చేసేస్తారు మంచోళ్ళు ఉంటే కొంతమంది ఎంత
ఆ ఫస్ట్ ఏమో తెలుగు వెళ్ళిపో తెలుగును సోషల్, సైన్స్, మ్యాస్
హ్మ్
పోయింటి మళ్ళా తర్వాత అన్ని పాస్ అయ్యి సైన్స్ ఒక్కటే ఎలిపోయ్ ఇండ మళ్ళా మూడో సారి అని పాస్ పోవుండ
మూడుసార్లు రాస్నావా
మూడుసార్లు రాస్నా నేను చదువుకోన్నింటే కాదా బుకే ముట్టిండ్ల
హ
మ్
సంవత్సరానికి ఎన్ని సార్లు ఎగ్జామ్ లో
రెండు సార్లు
హ్మ్ హు
హ్మ్
మా వీధిలో అంత అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునేకి సరిపోతుంది వీధి
ఆ నువ్వు కరోణా పాసా
ఇస్తా నించా కరోనా పాసే
ఆ ఎప్పుడు నీది రెండు వేల పంతొమ్మిద ఇరవైఆ మే
ఇరవై అనుకుంటా
ఆ
ఆహా పంతొమ్మిది ఏమో
పంతొమ్మిది లే
ఆ
ఊ ఆ నందిని గూడా అంతే గదా
ఆ
ఆ కరోణ పాసు ఇద్దరు
యా
ఉ మేము అట్లే అనుకోనింది కరోన వొత్తుందిలే ఏం సదువుతావు అనుకోని ఉంటిమి లాట్కి ఎగ్జా మళ్ళీ ఎగ్జామ్ టైమ్ంలో యా కరోనా లా ఏం జేస్తావ్ నిర్మల
ఊరికే వున్నా అశోక్ నేను నెట్ ఆఫ్ చేసినందుకు నువ్వేమన్నా ఫీల్ అయ్యావేమో అనుకున్నా మధ్యానం
అట్లాదేం లేదు నేను ఇంటికొచ్చేసి పనుకొనేత్తి మళ్ళీ నువ్వు ఫోన్ జేసినంక్ లేస్నా నేన్ మెసేజ్ గుడా జేయల గద నీకు మళ్ళీ
చెయ్ రా సరే కట్ చేస్తాను నీకు నెంబర్ పెడత ఆ నంబరుకి నువ్వు ఫోన్ చెయ్
నాకు రీఛార్జ్ లేదు అంటాల్నేదా
లేదా
జేయిచ్చుకోల నేను
వా
నువ్వే సెయ్ దాంట్లో
సరే ఇంకా ఒకసారి నేనే జెయ్యల్ల
ఆ నువ్వే చెయ్
ఊ సర్లే